హలో ఆ విన్పిస్ తుందండి ఏం చేస్తున్నదండి
ఏం లేదండి చాల్ మనసుకి చాలా బాధగుంది కిలోత్తాన్నాయి ఘోరంగా
వాళ్ళు తలుచుకున్నట్టు ఉన్నారండి లే అం లేదంటే వాళ్ళు తిట్టుకుంటున్నారేమో అండి
కల్సిందే గదా
అవునా అండి
నన్ను తిట్టుకుంటారండి ఘోరంగా
ఏ ఎందుకండి తిట్టుకోదు మనుషులు అన్నాక చాలా మంది తిట్టుకున్నదండి
మా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు పక్క వాళ్ళు తిట్టుకుంటారు అందరు తిట్టు
ఎంత ఎంతదిట్టుకుంటే ఎంతదిట్టుకుంటే అంత మంచిద అండి అంత మన ఆయుషు పేరుగుతదండి తెలుసు
మేమి ఎప్పుడు పోదామా అని ఆలోచిస్త అవునండి నాకల బతకాలని లేదు అసలు ఫుల్ బాధ బాధ అయితంది
అయ్యో ఎందుకండి అట్లా అంటారు
ఎట్ల తెలుసా అసలు గోరంగా తల తల్కాయ్ నొస్తా ఉంది వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి నాకు నీద్ నిద్ర పడ్తే లేవకు నేను ఇంటికి వచ్చి మూడ్ రోజులయ్తాంది ఆ అయితే నైట్ నిద్ర ఉండద్ లేదు
హ్మ్ హు ఆలోచిస్తున్నరేమో అండి మీరు
గోరంగా ఆ
ఎవలు కోసం అండి అంతగనం ఆలోచన
ఆ దేవుడి కోసం
ప్రేమించారా ఎవరినైనా
ఆ అవునండి అయితే ప్రేమలో పడేసిండు పోయిండండి ఇప్పుడు
ఎవ్వలండి ఒకటే పేరేం అవసం లేదునా ఒక ఒక పర్సనల్ అంటే మీ కు స్నేహితుడు క పళష్ కళాశాలలో ఉన్నాదా లేదంటే
బయటండి బయటనే మా స్నేహితుడికి ఆ తెలిసిన వాళ్ళు ఆమెకి తెల్వదు అనమాట ఏదో అలా స్నాప్లలను ఏదో యాప్ లో పరిచయం అయింది ఆల్ పోయి నాకు పరిచ మయిన్రు నన్నీగా చంపుతున్రు తెలుసా ఆండ్ అసలు
అవునా మీరంటే చాలా ఇష్టమా అండి
ఆ ఎన్న కో నేనంటే ఇష్టమే వాళ్ళకి వాళ్ళకంటే నేను నేను ఇష్టం
ఇష్టమే మరి పెళ్ళి చేసుకుంటే ఏమైపుతుంది కదా అండి మరి ఎందుకక అంతంత చేస్తారు
కంటే ఒక సంవత్సరం చిన్నండి అట్లా కాదండి నేన్ కూడా అదే అంట కానీ కానీ వాళ్ళకి న వాళ్ళకి వేరే వాళ్ళ ఇష్టం అండి
అయ్యో ఓ రామా
నాకేమో వాళ్లే కావాలి
ఆహా అంటే అయన ఇలా ఉండొచెప్పు పోడికలు పొడి పోని
అందంగా ఉంటాడు చందమామ లాగా
అంటాడా బక్కగా ఉంటాడా
బొద్దుగుంటాడు
అబ్బో
గలీసి ఉంటాడుని అన్నాను గాని చాలా బాగుంటా ఉంటాడండి నాకు నచ్చింది అంటే బానే ఉంటాడు
అవునా
నా గున్ నా మనసుతో చూడండి మీకు అని
మే మనసు మే మనసులో చాలా మంది ఉంటు కద ఏవళ పడతల్లకి ప్రేమిస్తారు ప్రేమిస్తాను అనుకుంటే అంటారు కదాండి మీరు
మనిషి అనింక ప్రేమించాలండి లేక మనిషి అన రండి అది
ఆ మనస్ మనుషికి మనిషి కి ఒకటే ప్రేమ ఉండ అయినా ఉన్న కాలంలో చ అమ్మాయిల అంతా చెడిపోతున్నరండి మీ అంత మంచితనం కా మీ అంత మంచి అమ్మాయి దొరకడం చాలా చాలా
నేను ఎవరికైనా ఏమంట తెలుసా అండి నాక్ భర్త అయినాకనే మీరు మంచిగా నాతోటి ఇలా మాట్లాడాలి అని అంటా అండి పెళ్లి చేసుకుందామని అంటాగావ నేను ఆన అండి ఎందుక్ ఎక్కడనా కర్లీ ఇష్టం ఉండి అంటది పెళ్లి అయినంకా ఏమైనా నన్ను సంప్ తినన్ నే ఏం కాదు
అదే మీ మీద మా మీద కేసు అయితాది అండి ఇప్పుడు మ మీము పెళ్లి చేసుకున్న వాళ్ళం కదా కేసు అయితాది కదా అండి అట్లా ఎట్లా చేస్తారా అండి
నాకేమో మనసులో పడతలేదు రా అయ్యా
ఒక పని చేయండి అయితే
ఏం పని
ఆ స్పారైట్ తాగే అలవాటు ఉందా అండి మీకు
అలవాటు అయింది వాళ్ళ వల్ల సిగరెట్లు మందు
లేదు మేము అన్ని అలవాట్టు చేసుకున్నాండి
మరి ఏం చేయాలి అవి తాగి మరి పిచ్చి దాని లెక్క అయితనండి అసలు వాళ్ళ కోసం గూగుల్ పేల బడ్డే కి మెసేజ్ చేయడం, కాదండి తెల్వతండి మీ మామా వాళ్ళ కోసం గూగుల్ పే లకు ఆ మెసేజ్ చేసిన బర్త్డే రో పుట్టినరోజు నా ఏ మళ్ళీ వాళ్ళ కోసం గూగుల్ మీట్ లో కాల్ చేసి నా వాళ్ళు మాట్లాడిరు నా తోని మళ్ళా వాళ్ళ డ్రే అంటే బర్త్డే పుట్టినరోజు డ్రెస్సులు చూడాలంటే చూశనా వీడియో కాల్ చేసి మరి అల్లే చేసిరు మళ్ళా
ఉమ్ హామ్ ఇన్ని రకాలుగా కష్టపడుతున్నారా మీరు
వాళ్ళ కోసమే అసలు తెలుసా అండి మేము పది మంది బయటికి వెళ్ళినం ఒక రోజు ఆ అయితే కొనుక్కున్నాం మందు సో మందే అయితే ఏమైందండ్ అయితే నేను ఒక్క బీరు ఉంచుకున్నాను అన్నమాట తెల్లవారుజామ్ ల లేసి నేను నేనే అచ్చం పచ్చి తాగదు లెక్క బయట కూర్చొని తాగనడి అందరు చూసి ఏమైంది మీ గట్ల తాగుతాన్డావ్ అన్నారు
మీరు తాగే అలవాటు ఉన్నాదండి మీకు
ఏ లేదు ఏదో ఉట్టిగా అన్నా అండి మీతోనీ నేను ఎందుకు తాగుతా అండి
ఎలా ఉండదు టేస్ట్ కూడా అంటే మీకు రుచి కూడా తెలుస్తు కండి మీకు ఒకసారి రుచి కూడా అండి ఒకసారి ఇలా ఉంటుందో
చూస్తా ఇన్ని ఇన్ని రకాల
దాంట్లో అమ్ అది మీకు ఇక్కడ లేని సర్గంలో కూడా దొరకని అమృతం అన్నారు తెలియేది
మ నక్ తెల్సు
హమ్
కల్ళగితే వామిటింగ్ అవుతుదండి నాకు
అ ఇయ్యో అమ్మ కల్ళు ఎంత ఎంత ఎంత పవిత్ర ఇత్రం తెల్సా ఒక చెట్టు నుంచి వచ్చి నీళ్ళ అండి చాలా బాగుంటుంది
అవునా చె తెలివదండి
తెలివద తెలుసుకోండి గూ మనం ఇప్పుడు ఫోన్ లో ఉన్న గూగుల్లో చేసుకుసెర్చ్ చేయ్యనండి తెలుస్తుంది కదా
మేమి ఇవన్నీ చూడమండి మాకు కావల్స చూస్తామండి చదువు
ఓహా చవు గు శస్త సర
చాలు ఏనాంటడి అంటే దాని గురించి కూడా చదవాలి కదండి మనకు తెలియదు కదా ఏ
నేను అప్పుడు మీ అప్పుడు ఒక ఒక అమ్మాయి నాకు చెప్ చెప్పిందండి శిల్పం చెక్కడం ఎలానో అది చెప్పింది శిల్పంలో అంటేల్ శిల్పం చెక్కడంలో చెక్కడ లో ఎంత కళ ఉంటుందో మీకు తెలుసా అండి మీకు
తెలివదండి నేను శిల్పిని కాదండి చెక్కడానికి నేను శిల్పంని కాదు రాయిని కాదు
ళ్
వరంగలా అ తెల్సా అండి వే వరంగల్ వెయ్యి సంబల్ గుడి తెలుసాండి నాకు చాలా ఇష్టంమా స్నేహితులు ఉంటారు కాగానీ తీసుక పోరాండి నన్ను
ఉనే మాఫ మా మాగో స్నేహితులు అది ఒకటి ఉంటది కాగాని లేదండి లేదండి నాకు ఒక ఒక్క కొంటాము ఉంటేదండి ఇప్పడుకి ఇవై ఇరవై నాలు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేస్తూనే ఉండేదండి అ ఫోన్ చేస్తూనే ఉంటది పిసినారి ఒక డబ్బులు కూడా ఎట్టు వంట కొట్టరు ఏం అంటే ఏదిపిస్తున్నరి
అవునాండి అయితే నేను చెప్తాలేండి వాళ్ళకి ఎందుకు కొట్టవుో మళ్ళీ వాళ్ళు ఒకసారి మీకు మాట్లాడతారులేండి ఈ విషయలా
ఓకే సరే అండి ఎంత ఇగ కోంటోల్లు అంటే పిసినారొల్లే ఉంటది కదండి మ్యాగ్ అన్
అవునండి అవునండి నాక్కూడా నాకు స్నేహి తులు ఉంటర్లేండి కోంటోల్లు మంచోళ్లే కాదు వాళ్ళు
ఎహా
కొందరు అవున అండి మోసం ఎలా చేశారంటే పైనుంచి సా ఇప్పుడు నాన్. నన్ను కూడా అలా మోసం చేస్
అయ్యో అయ్యో ఏడ్వకన్నా అండి ఏడ్వ గనే ఎందుకని ఏడుస్తున్నారు అంతగనో
కళ్ళలో నీల్ గార్ తాండి
అయ్యో ఓ నీన్ నాకే అన్ అయ్య అంట మోసం మీద ఇంతలా అండి మీరు ఇంతలో ఇంతలో కూడా చేయలేదు నాకయినా మోసం మీక్ ఉర్లో అండి
అమ్మో నేను నేను చచ్ నేను చచ్చిపోతుండే నీ నాకు నీలాగా జరిగి తే మాత్రం ఇప్పటి నేన్ జచ్ పోతనా
నాకైతే కొంచం చికెన్ మటన్ పెట్టిపియండి అండి మీ ఇల్లు ఎక్కడన్నా వెతుకుంటూ
దినాలకు పిలిపిస్తాం దినాలకు కాని మా అమ్మ నాన్న బాధ పడతారనే
అయ్యో రామ్మ మీ నాకు మీ ఇల్లు నాకు ఒక చిన్నగా చెప్పండి నేను మొత్తం అంటే దేశం మొత్తం పెట్టుకుంట పెట్టుకుంటా వచ్చి మీ అమ్మ నేను చూసుకుంటానండి.
చూస్ అవునండి లేదదండి గుడ్చుంది ఒకటి గర్మీ
అయ్యో గుడిసనా
గుడిసె యాభై లక్షల మా దగ్గర నలభై లక్షలండి గుడిసెనే. మా దేశంలో చాలా అంటే ఏమంటారు ఎక్కువ రేట్ ట్లకే దొరుకుతది అన్నమాట అయియే నాది భారతదేశం నేది భారతదేశమే కాదనేవర అన్నారండి కాకపోతే మా దగ్గర ఎక్కువ రేట్. ఉంటేగు చే ఆహ్ అమ్మీ మీకే ఇప్పిస్సారులేండి ఇప్పుడు నేను చచ్చిపోయిను అనుకో ఎవరికి.
అవునండి గుడిసెలో పండుకుంటే చాలా బాగుంటుంది తెలుసా అండి అలాంటి గుడిసెను పట్టుకని మీరు చనిపోతా చనిపోతా అంటే అలున్న ఇంకా మీకి ఇక్కడ ఉండదంటె చెప్పండి
అవునా సరే అండి ఇప్పుడు చెప్ మీరు చెప్పిరు కదండి వింటాను అండి మరి ఆ మాటలన్నీ
ఆ వినండి వినండి అవునండి మీ ఊర్లో అమ్మాయిలు ఏవ
నీకు మీకు అమ్మాయిలని కావాలంటే చూపిించి పెడతా అండి మీక ఏమేమి క్వాలిటీస్ కావాలో చెప్ప చెప్పండీ వెతుకుతాం మీ కోసం ఆ అవునండి నాకు కూడా ఒక అబ్బాయి చెప్పమని అన్నారు సంబంధాలు అలాగైతే చూడు న్నాన్నమాట పెళ్ళిళ పేరయ్యా అని అడిగిన అదే అండి ఒక అబ్బాయి కూడా అడిగిండి ఒక అమ్మాయి కావాలని మీరు కూడా అడుగుతున్నారు కదా మీ ఇద్దరికి చూసి పె తను పైసలి ఇత్తర మరిీ క దొర్
కట్నం అంటే మీ బో ఒకరిజ ఎస్ ా అండి అట్లా తప్పు కదా అండి అట్లా చేయడం ఒక జ జంటను కలపాలే ఒక జంటను చూడాలే అని
అటే ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటే నేను కొన్ని లక్షలు తీసుకు కావాల్సిందే అండి మీ దగ్గర నుంచి
ఆ ఎందుకండి గట్లా అంటరూ ఇంత పిసినారి ఎందుక అండి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి రాని కాలంలో డబ్బు పిచ్చినప్పు ఇంకేమున్నదండి కలికాలం అంటంది కదండి కలికాలం మీదే అండి డబ్బు చే ఇంకా బాగుంటుంది కానీ మంచి వాళ్ళ మోసం చేస్తారు చె చెడు వాళ్లే చాలా పైకి ఎ
అవునండి మా ఇంట్లో అయితే డబ్బులే ఉండేయి అందుకని నేన్ డబ్బు పిచ్చే
అ ఇ ఆ మా అంటే మీకు డబ్బు పిచ్చా అండి ఎప్పటికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయినా కొట్టటు అంటే ఎవ్వరిని కొట్టదా అండి మీరు
నాకాడా నేనే అ ఓ ప్లేట్ పట్టుకొని తిరుగుతాను అంటే మీకు తెల్వదండీ నా విషయాలు ఇవన్నీ
ను ఆ ఉంటానండి మరి
ఉంటారా సరే అండి మరి ధన్యవాదాలు మీకు మీ సమయాన్ని కేటాయించినందుకు,
గొప్ప మనసుకు కృతజ్ఞతలు
థ్యాంక్ యూ